ఆయ్ అండి బాగున్నార
బాగున్నాన్డి మీరు బాగున్నార
ఉమ్ బాగున్నా అండి తిన్నార లంచ్ చేసారా
చేసినాం అండి మీరు
చేసాండి ఇప్పుడే మార్నింగ్ నుండి కొంచెం పని కాలేదు మార్నింగ్ నుంచి కొంచెం పని కాల అందుకే కొంచెం లేట్ అయింది దంచి కూడా
అవునా అండి
ఉ వర్షం వస్తుంది కదా ఇప్పుడు పడుతుందండి ఈ సీజన్ లో
తెలీదండి ఇ కానీ స్మెల్ అయితే సూపర్ వస్తుందండి మీకు వస్తుందా
మాకు ఇంకా అట్లా ఉండదు కదా సేమ్ మాకు ఇక కొంచెం ఇల్లుల దగ్గర దగ్గర ఉండేసరికి మనకి తెలియ ఇక్కడ మ మటిగా ఉండదో మటి మటిి ఉండదు ట్రీస్ ఉండవు ఏ ఉండవు కదా
కానీ స్మెల్ అయితే బాగుంటాది కదాండి
ఉ కానీ అయినా ఏదంతేనా చిన్నప్పడుది వేరంటే
అవును వర్షం వస్త అంటే అక్కడ వెళ్ళ అీ ఆడుకోవడము
హ అంత అంతే ఉండేసలు కానీ వరకు ఏది పెరుగుత అంటే ఎనిమింట దు పంట కా ఇంట్రెస్ట్ ఉ అదేంటి పెళ్ళిళ్ళు కాని పండగని ఇదేందింటండ అసలు
అవునండి చిన్నప్పుడే మస్తుంగా చేసేది లైఫ్
ఏది పెరుగుతా అంటే అన్ని ఏది పెరుగుతా అంటే అన్నిీ రొటీన్ ఏం కనిపిస్తా తను ఎందుకు రాసలేదు ఇప్పుడుకి ఇట్లా వచ్చినందియి అంత పాత మని
అది వస్తూనే ఉంటది పోతూనే ఉంటది ఏ మన లైఫ్ లోగాంట దేనా అనుకుంట
పాత మనుషులే పాత పండుగ గ అదే పండుగ లే అదే మనుషులనిపిిత్త
అవునండి
మూవీస్ నాని మాధ్యమన్నా
లేదండి ఏ మూవీ చూడలేదు అసలు మూవీస్
ఏ నిన్న మా మాక్కడ ఒక థియేటర్ ఉంటదండి ఆ థియేటర్ లో అంట పవన్ కళ్యాణ్ మూవీస్ అంట
ఉస్తస్తాద్ ఏద ఉంట భగత్ సింగ్ సథంగ్ ఏద ఉంట
ఓ ఎంత మ డి సన్ ఫన్ ఫ అంతం అనుకులే సార్ ర్యూషన్
గరం ఉన్నారు కదాండి
ఇప్పుడే అయ్యంది వా నెల అయిపోయినా ఉంటా అసలు మూవ వచ్చి మూవీ వచి మంత్ అయితేనా కూడా అంత నమ్ జ ఎంత
అవు నా మొన్ననే వెలిదేన్నా
ఏమోంది మరి ఎంతమంది అయినా ఫోన్లలో వచ్చినా అంటే మనకి ఉంతగా దాంట్లో వచ్చినాన అంత మంది వస్తాను అసలుైన ఫన్ అంత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటంది అసలునికి
ఓ అసలు రిలీజ్ ర రిలీజ్ చేస్తేనే అంత మంది వస్తున్నారు ఇంక కొత్తం మూవీ అంటే ఇంకెంతో మంది రావాలనే
అవును రీరిలీజంటనే ఉపయోగపడతారు
హ వర్షం వస్తుంది ఇటు ఎండ్ వస్తుందండి ఘోరంగా ఉంది
రొండంతే
కాకపోతే రెయిన్ బో అస్త అనుకుంటా అండి నేను ఎప్పుడు
ఇప్పుడా ఈ సీజన్ ల నా
అంటే వర్షమున్ను ఎండ ఒక్కసారి వస్తుంది కాబట్టి రెయిన్బో వస్తదని థింక్ చేస్ వున్నా గజ్ జెస్తున్నా
అంటే ఎప్పుడన్న చూసారా అండి
ఆ ఎట్లా చిన్నప్పటి నుంచి అంటారు కదండి వర్షం వస్తుంది ఎండ కొడుతు ఎండ వర్షం ఒకసారి వస్తే టే ఇట్లా రెయిన్ బోస్ వస్త రెయిన్ బో వస్తద అని చెప్పి అంటారు కదండి
ఏమో అండీ అసలు మాకసలు అంత తెల్వన్ కూడా తెల్వద్ అసలు ఈ సిటీల ఉన్న కాంచీ అసలు ఏం జలుతలేదు అసలు ఏం ఏర్పడత లేదు అసలు ఇదివరకన్న మంచిగ అనిపించేది కానీ అసలు ఇపుడు ఏం అనిపిస్తలేదు సిటిలల ఉంటే అంతే అండీ ఏదైనా పల్లెటూరు ఉన్నది వేరు
ఇప్పుడు ఇక్కడైనా అట్లనే ఉందండి పల్లెటూరులో ఉన్నా అంతే సిటీలు ఉన్నా అంతే అందరు అట్లనే తయారయ్యాలి ఇప్పుడు అప్పుడు ఎం అప్పుడు ఎట్ల ఉండేది పల్లెటూరులో అందరు వీళ్ళు వాళ్ళు మస్తు ఇంటి పక్కొల్లు ఏందా గాలందరు రిలేటివ్స్లా ఉండే ఏం అండి ఎవడు అసలు అట్లా లేని కూడా లేదు ఇంట్లో ఎవరి ఇంట్లో ఏమైతే మనకి ఎందుకు అసలు వాళ్ళు ఉన్నారా లేదా అని కూడా చూడట్లేదు ఓ
అంతే ఇప్పుడు ఇప్పట్లా ఏంద్ అసల్
ఏదైనా మనం చిన్నప్పుడు చిన్న ఉన్నప్పుడే బాగుందండి
ఊ
మన ముందు జనరేషన్స్ ఇంకా ఎంత ఘోరంగా ఉంటాయో తెలీదు ఐ మీన్ ఇప్పుడు ప్ర ప్రజెట్ పుట్టే వాల్ లేర్ అసలు వాళ్ళు మనం చూసినయన్ని కూడా చూస్తారో చూడ కూడా నాకు నమ్మకం లేదండి
ఊ నాకొద్ బుజ్జి
ఎందుకంటే చేంజ్ అయితుంది ఆటోమేటిక్గా అన్ని చేంజ్ అయితున్నాయి కదా
ఊ
సోషల్ మీడియా ఇదంతా పల్లెటూరు అంటే ఒక పల్లెటూర్ లాగా బాగుండదు కదండి ఇప్పుడు అక్కడ కూడా మొత్తం సోషల్ మీడియా వచ్చేసిడి వైఫై లు అవి ఏమంటారు రూట్ అన్ని కనెక్ట్ చేసేసుకుంటురు ఎవరు ఇంట్లో వాళ్ళుండి చూస్తున్నారు కదండి ఇంకా సిటీలనే అనుకుంటే పల్లెటూరులో కూడా అట్లనేే వుంటయ్ రయ్ ఊ అయితే రీసెంట్ గా ఏం మూవీ ఏమో చూస్తారండి
నేన్ చూసాను గాని బాలేదు అసలు నిజం గా
ఊ వర్క్ అయిందా అండి ఇంట్లో వర్క్ ఇంట్లో వర్క్ అయిందా అండి
ఇగ్గ ఏడ అండీ పొద్దున్న నుంచి ఇప్పుడ అయిపోయింది ఇప్పుడు పని చేశాం అసలు
ఊ నేనే చేస్తారా అమ్మా చేస్తారా
మనం ఎక్కువ జయంగదండి ఏదో చిన్న చిన్న న్న పనులంటే హెల్ప్ చేస్తాం అంతే ఎక్కువ జేయం మనం గా కర్రీస్ అంటే ఏ చిన్నాం ఆల్గడ్డ టమాటా బెండకాయ దొండకాయ అంటే మా మామీకి ఇష్టం ఇగ చికెన్ మటన్ అంటే మన వాళ్ళ గావు
ఆ
మీరు చేస్తారా మరి మీ ఇంట్లో అంతేనా
చేస్తా అండి వచ్చు కర్రీస్ అన్ని
అంతే ఇక హార్రీ టైంలో ఉంటే కంపల్సరీ రావాల్సింది లే
నేనా కాకుండా అప్పుడు కూడా చేసేదాండి మ్యారేజ్ కాక ముందు
ఈసారి మంచిగనే వచ్చినాయి అసలు ఈవి ము ఉగాది తర్వాత కూడా మూవీస్ కూడా బానే ఉన్నాయి అసలు చూడాలి లన్ని వాచ్ జేయలసలు
చూస్తా అండి కానీ టైం ఉండట్లేదండి ఇంట్లో పనితోనే స
అదే అయితుంది అసలు టైం ఉండట్లే మంచి మంచి మూవీస్ మిస్ అయితున్నం
అవునండి అసలు టైం కూడా సరిపోవట్లేదు నాకు తెలిసి అసలు మనకి టైం తగ్గిపోయిందా లేకుంటే మనకి వర్క్ ఉండి టైం గడు పోవట్లేదు అర్ధం కావట్లేదండి ఒక అప్పుడు ఎంతసేపు ఆడుకున్నాడా ఎంత ఏం జేష్ణ కూడా అర ఈ రోజు గడవట్లేదు ఇంకా ఇంకా గడవట్లేదు అనేది అన్నట్టు ఉండేది ఇప్పుడు అట్లా లేదండి అసలు నాకే అయినా మీకు కూడా అట్లనే అనిపిస్తుందా
అర్థం కాలేదండి
అంటే ఒకప్పుడు మనం పొద్దున నుంచి సాయంత్రం వరకి ఎంత ఆడుకున్నా ఏం చేసినా కూడా టైం గడవట్లే
అంటే అప్పుడు మనం పని చేయాలె కదా అండి అప్పుడ్ మనం పన్ చేయలే ఏం చేయలే కాబట్టి నడిచంది ఇప్పుడు పని చేస్తాం కాబట్టి ఇదో ఇట్లయితాంది టైం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏపడుతులేదు అప్పుడు పని చేయలే కాబట్టి కాలి పెనో ఇటు ఏటో తిరిగేది కదా అటు ఇటు చేసేది కాబట్టి నా హెల్ప్ ఆటలేదు గదా
అవునండి అప్లై చేసిర్రా అండి ఐసెట్ ఐసెట్
స్టడీదా అండి స్టడీ చెయ్యాలి అండి ఇంకా
అంటే ఇంకా ఐసెట్ అప్లై చేయలేదా మీరు
అవును అది సెట్ చేయాలండి ఇంకా అది దానికి ఎట్లా ప్రిపేర్ కావాలంటే దానికి ఏమన్నా బుక్స్ ఉంటాయా
ఉంటాయండి
అంటే ఎన్ని మార్స్ ఉంటాయి ఎన్ని మార్ రావాలీగదా దానికి
వస్తుంటాయండి దానికి మనకి ఫిఫ్టీ మార్క్స్ క్వాలిఫై మార్క్స్
ఇప్పుడు ఎట్లయినా ఫీజ్ అయినా అంటే దాన్ని కట్టి
అది కాలేజీ ని బట్టి ఉంటదండి నేను ఎట్లా చెప్తా
గవర్నమెంటదైతే రాదా ఫ ఫీజు లేకుండా
అందులో కూడా సగం పైసలు కట్టాలండి గర్ల్స్ కాలేజ్ అన్నా ఈ కాలేజ్ అన్నా కూడా కాలేజ్ ఫీజ్ ఒక ఎంత ఉంటది మనకి రియంబర్స్మెంట్ వాడేది కూడా వేరే ఉంటాది కదండీ
అ మ్మ్ అవును అట్లయితే రియాంబర్జమెంట్ వద్ద కూడా పడకపోయినా ఫీజ్ లేకుండా బాగుంది గవర్నమెంట్ తరఫు నుంచినా అ
అట్లా పూర్తిగా మొత్తం కాలేజ్ బేస్ చేయాలంటే ఏ కాలేజ్ అట్లా తీసుకోవట్లే అన్నీ కూడ
కానీ అట్లుంటే బాగుండు అసలు ఫ్యూచర్ ఉండు అందరికి ఈ పిల్లలకేనా
ఓ
ఇప్పుడైమి ఫీజలు పెడతాయి ఫ్యూచర్ లో పిల్లలకి ఎట్లాన ఏమ ఉండచ్చ పెద్ద గోరం
అ
అసలు అసలు
ఏమోండి ఇగ మనమే
ఏమో నాకైతే నమ్మకం లే ఎందుకంటే ఇప్పుడున్న ఫీజ్లం బట్టి చూస్తే అసలు ఎక్కడ చదుపియాలి ఎట్లా చదుపియాాలలో కూడా ఐడియా లేకుండా ఉన్నాండి
గవర్నమెంట్ అట్లున్న ప్రైవేట్ ఇట్లున్నది
అవునండి సరే అండి ఉంటాను